అండి
హాయ్ మ్
ఏం చేస్తున్నారండి
ఏముంది మేడం ఖాలీ మీరేం చేస్తూ తున్నారు
వంట చేస్తున్నా నేను
అవునా ఏమిటి ఇవాళ స్పెషల్‌
తిన్నారండి మీరు
ఆ తిన్నాం మీర్
అన్నం తిన్నర భోజనం చేసారా
చేసినాం చేసినాం మీరు చేసారా
మేము ఇప్పుడే వంట చేస్తున్నను కదా
అవునా లేట్ అయిందా లేకుంటే డైలీ ఇదే టైమా
ఆ ఆ మా ఇంట్లో లే మా లేట్ అయితది ఎందుకంటె
ఊ
మేము మా సారు మాల ఏసిండు అంజనేయ మాల అందుకోసం మధ్యాహ్నం తింటాం కాబట్టి ఇప్పుడు వంట చేస్తున్నా భిక్ష చేత్తున్నాను స్వామి
అదే అదే
ఆంజనేయ స్వామి మాల
ట్వంటీ వన్ డేస్
ట్వంటీ వన్ డేస్ ఆ ఇప్పుడు ఎన్నిడేస్ అవుతుంది మేడం
టెన్ డేస్ అయితుంది ఈ రోజు అ లెవెన్ డేస్ ఉండాలి చిన్న జయంతి వస్తది కదా ఎ తేల్తుకి అప్పుడు విరమణ ఉంది
అవునా పిల్లలు ఏం చేస్తున్నారు మేడం
పిల్లలు
అదే
ఆడుకొంటున్నారు చార్ ఈ రంజాన్ హాలిడేకు ఇప్పుడు మళ్లి ఉగాది కల్ సత్ వచ్చింది కదా ఫోర్ డేస్ హపిట ఇంటికిక వచ్చారు ఈ రోజు సండే కొని వంద వెళ్తారండి
అవునా
ఏం రెడీ చేస్తున్నారు మరి భిక్షకి
అయి గుత్తివంకాయ కర్రీ చేశాను
హుమ్
మళ్ళీ కాకరకాయ వేపుడు చేసాను
హుమ్
మళ్ళీ పాన్నీర్ కర్రీ చేేసాను
అవునా పన్నీర్ కర్రీ బాగుంటది
ఆ
స్వామి ఒక్కరే వస్తారా ఇంకా వేరే స్వాములు కూడా వస్తారా
ఇంట్లోనే తింటారు ఈరోజు నల్ల శనివారం కాబట్టి ఇంట్లోనేను తంటా అంటే ఇంట్లోనే చేస్తున్నా
అవునను
ఇ పిల్లలు కూడా ఉన్నారు కదా అందరు కలిసకదు ఒకసారి తింటారు పిల్లలతో అని ఇంట్లోనే చేసినా ప్రిపేర్ చేసినా
అ అదే
మీ సైడ్ వేస్తారండి మాలలు ఆంజనేని మాల
ఆ వేస్తారు కానీ మేడం మాకు ఎన్ని డేస్ అనేది తెలియక అడిగా
స
ఆ
ఇష్టమే పదకొండు ఐదు ఇట్లా చేస్తారటా నల్బ రోజు నూట ఎనిమిది రోజు వరకు
అవునా మొక్కుకొని ఫస్ట్ వేస్తారేమో
అ ఉన్నాండడి ప్రనిగిస్తారు మీర ఏం చేస్త తర్ అండి ఇంట్లో
ఇంట్లోనే ఉంటాను ఏం లేదు కాదు క ఆహా ఏం వర్క్ లేదు ఆ ఇన్ ట్టర్ అయిపోయింది యావండి
ఇంటర్ చా చదివారా
ఆ అవును నాకేల తూది
పై చదువులు మరి మ్యారేజ్ అయిపోయిందా అంతారా
మల్ల మ్యారేజ్ అయి పింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితుంది మ్యారేజ్ అయ్యి నాకు ఒక వన్ ఇయర్ బాబు
ఆహా చిన్న
ఉమ్ ఆ ఈ మంత్ థర్టీ ఫస్ట్ కి తన బర్త డే
మార్చ్ తర్టీ ఫస్ట్ హమ్ హమ్
అవును ఆ చెప్ప మీక ఎన్ని ఇయర్స్ బాబున్నారండి
మాకు పెద్దగా ఉన్నారంండి ఎయిటీన్ ఇయర్స్ బాబున్నాడు బయటెక్కిస్తున్నారు
ఆ అవునా ఆ అవునా ఉమ్
డిస్టబెన్స్ కానీ వాయిస్ క్లియర్ గా లేదండి మీది కోన్
అవునా సిగ్నల్స్ సరిగ లేవ్ బటన్ పక్క
ఉగాది స్ సెలబ్రేషన్ ఎలా చేరుసుకున్నానండి మీరు
మేం బానే జరుపుకున్నాం మేడం మీరు ఎలా జరుపుకున్నారు
చాలా బాగా జరుపుకున్నామండి పూర్ణక్
స
చేశానండి బక్ క్షాలు అంటారు వాటిని ఒక్కొక హ వ పచ్చడి స్పెషల్గా చేసుకుంటామండి వారి అంటేనే పచ్చడి
ఆ అవును
కారం ఇవ్వరు పిపీ అలా అలా కల్పి చేసి పూర్ణపు రొట్టెలు చేసి దగ్గర పెట్టి తర్వాత పచ్చడి ఆరైదామండి కొబ్బరికాయ కొట్టి ఒక పొద్దు ఉంటాము కొత్త సంవత్సరం కదండి తెలుగోళ్లకు
అవునవును ఇదే
ఈ పనైపోతే ఏ మన తెలుగు సంవత్స తం అయితే అన్ని పండుగలు స్టార్ట్ ఇప్పుడవుతాది ఉగాది నూతన సంవత్సరం అది మరి ఫస్టు ఆంగ్ల సంవత్సరం కాబ తుని మనమా న్యూ ఇయరా లాస్ కుంటామ్
మ్మ్ అవును ఎక్కడికి ఏమన్నా దేవుని దగ్గరికి గిట్లా ఏమన్నా ఎళ్ళారా మేడం
ఎళ్ళానండి గుడికి వెళ్ళాం అ
హ ఏం టెంపుల్
అదే హనుమాన్ టెంపుల్ క వెళ్ళామండి
ఆహా
హనుమాన్ టెంపుల్ పెళ్లి దర్శనం చేస్త కానీ వచ్చా ఉ ఇంకా పంచాంగ అది ఇదేమి చూయించుకోలే కోలేదండి అదేంటయితే
అవునా
కొందరు చూపించుకుంటారు కానీ మేము ఇప్పుడు చూయించుకోలేదు పిల్లలు కొంచెం పిల్లలతోటి హడావిడిగా ఉండడి ఇంట్లో వాళ్ళు వాళ్ళు చూస్తున్నంట తర్వాత మీరు వ్యవసాయ పనులు ఏమన్నా చూస్తారా అండి
లేదు మేడంమ్ మాకు ఒక వ్యవసాయం అనేది ఏమీ లేదు మా సార్ ఆటో డ్రైవింగ్ చేస్తారు నేను ఇంట్లోనే ఉంటా నాకేం వర్క్ లేదంటి ఇంట్లోనే ఉంటా
ఉమ్మడి కుటుంబమ్మా సింగలా
తింగిలే మేడం ఉమ్మడిగా ఏమి లేము అంటే వేరు పడతారు అని అంటారు కదా
వా
అలానే వేర పడ్డాము ఆ మా హస్బెండ్ వాళ్ళా అన్నయ్య కూడా వేర్ పడ్డాడు మాతో అంటే మా అత్తగారితో మా బావ గారు ఆ అంతా వేర్ వేరు ఉంటాం సపరేట్ ఉంటాం గాని మన పండగలు చేసుకుంటే ద అన్న
తీసుకుంటారు పండగ కొడా కలుసుకొని మా చాలా మంచి ప్రదర్శనం చేసురు సారు
అంతే
మధనా షాపింగ్కి వెళ్లారండి ఉగాది ఫెస్టివల్ జరుపుకున్నారన్నారు కదా మార్కెటింగ్ షాపింగ్ ఎటన్నా బయటికి
మే అండ్ మేము పిల్లోడికి అం పుట్టటిెంటకలు తీసాము ఉగాది ముందే అప్పుడే టూ టూ డ్రెస్సెస్ ఎక్స్ట్రా కొనేసుకున్నాం ఇక అదే ఇక ఉగాదికి వేసేసుకున్నాం డ్రెస్సెస్ గా షాపింగ్ ఏం చేయలేదు ఉగాదికి పుట్యాంటిక్టి కలికి చేసినం ఆ మీరు చేసారా మేడం మీర చెసారా ఉగాదికి షాపింగ్
ఉగాదికి షాపింగ్ మేం చెయ్యలేదండి పిల్లల బర్త్డే వస్తుంది నెక్స్ట్ మంత్ లో ఏప్రిల్ లో చేస్తాము
ఎల్ ఏ తారీఖ మేడంమ్
ఫిఫటీన్
ఇే అవునా మాసారది ట్వంటీ సెవెన్ అందుకే ఆడి
అ
ఉ
పిల్లల అది అయినప్పుడే మనం కూడా చేసుకుంటా అయిపోతే ఒకటి సారి వెళ్తాం ఒకటేసారి తీసుకొని మళ్ళీ మళ్ళీ సే సపరేట్ ఎందుకండి
అంటే అసలే ఖర్చులు ఎక్కువైపోతున్నాయి
ఇప్పటి రోజుల ఒక కుటుంబం బతకాలంటే ఇద్దరు చేస్తేనే సరిపోతుంది ఒకరు వేస్తే ఏం సరిపోతుందండి
అవునవును
కచులు బాగుయి
నేన్ కూడా మా బుడ్డోడు పెద్దగా అయితేదన్న వర్క్ చూసుకుందాం అన్నట్లుగానే ఆలోచనలో ఉన్నవాడు నడిస్తే కొద్దిగా మా డాడీ మా అమ్మ పట్టుకుంటారు ఇకా ఆ ఆ అవును దగ్గర
అమ్మ వాళ్ళ సపోర్ట్ ఉంది కాట్టి మీరు ఏదైనా అ చే తలరు
దగ్గరికి వాళ్ళు మనం ఎదుగుతున్నాం అంటే వాళ్ళు ఇంకా సంతోషన్ని పడతారు కదా ఎక్కువ సంతోష పడేదే వాళ్ళు
పెద్దలు ఉండారా దీవెనలు
అవును
అత్తమ్మ మామయ
అత్తయ్య ఉన్నారు మామయ్య రీసెంట్గా చనిపోయారు వన్ ఇయర్ అయిపోయింది చనిపోయి అత్తయ్య మా అత్తగారు ఊర్లోనే ఉంటారు మేము ఖమ్మం సైడ్ ఉంటాం మౌబాద్ డిస్టిక్కేళ్ళుంటాం మత్తగారిది ఖమ్మం సైడ్
అటు మీకు దగ్గరన అండి అది భద్రాచలం అని విన్నాను
భద్రాచలం దగ్గరేమి కాదులేం కని హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తది
అక్కడ బాగా జరుగుతదంటా కదా అది శ్రీరామనవమి
అవును మేడం అవున అవును శ్రీరామనవి మీరు చాలా బాగా చేస్తారు అక్కడ మేము కూడా వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ ఎప్పుడెల్తమో
ఆ ఎల్లాలి ఈ రాములవారి కళ్యాణనికి శ్రీరామనవమి ఉంది కదా అలా చాలా బాగానిపిస్తుంది
ఎప్పుడొస్తుందో శ్రీరామనవమి అసలు
శ్రీరామనమమి ఫ్రైడే వస్తుంది నెక్స్ట్ ఫ్రైడే
అవునా సరే మేడంమ్ థాంక్ యూ మాట్లాడినందుకు మీసమయాన్ని మాకు కే టయించు
ధన్యవాదములండి మీకు గుడా
కే మేడం